హలో
హలో
హాయ్ అండి
హాయ్
ఏం చేస్తున్నరు, బావున్నారా?
హా బావున్నామండి టీవీ చూస్తున్నా, మీరేం జేస్తున్నరు?
మేము ఇప్ ఇంతకు ముందే తిన్నామండి, మీరు తిన్నారా?
హ తిన్నామండి
అవునా ఏంస్ స్పెషల్ మరి ఈరోజు?
ఈ రోజు పెరుగు పచ్చడి.
అవునా
మీరేం చేశారండి? అవునండి తింటారు మీరేం చేశారండి ఇవాళ? అవునా
ఉమ్ ఇప్పుడు ఏంటి, నెక్స్ట్ వీక్ లో ఉగాది వస్తుంది కదా? ఉగాది అంటే ఇష్టమా అండి మీకు ఫెస్
చాలా ఇష్టం అండి కొత్త సంవత్స రం కదా
ఆ అవునండి, ఎలా జరుపుకుంటారు మీరు ఉగాది?
మేము చాలా బాగా జరుపుకుంటాము మార్నింగే లేసి అన్ని శుభ్రం చేసి ఇంట్ల తోర్నాలన్ గట్టేస్సుకొని బొబ్బట్ ట్లు చేసుకుంటమ్
గుడికి వెళ్తారా?
తమండి ఇంగ పంచంగ శ్రావణం చేస్తం, మీరు చేస్తారాండి మీ సైడ్?
ఆ అవునండి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం, మేము ఇదీ ఇది తెలుగు వాళ్ ళ్ళకి న్యూ ఇయర్ గదా మనం అప్పుడు న్యూ ఇయర్ జరుపుకుంటాం కని అది మనది కాదు కదా? ఇంగ్లీష్ వాళ్ళది కదా. సో ఇది ఉగాది మనది కాబట్ మేం కొత్త బట్టలు గొనుకున్ కొని కొత్త బట్టలేసు కొని అందరూ తల స్నానాలు చేసి గుడికి వెళ్ళి దర్శ్ అవును గుడికి వెళ్ళి దర్శనం చేసుకొనొస్తాము. తర్వత ఉగాది పచ్చడి చేసి అదీ దేవుడికి నైవేద్ ధ్యం పెట్టి
తడి పచ్చళ్ళు దాని పచ్చళ్ళు ఏమే వేస్తారండి
మీకు రాదా అండి
బస్తా అండి హా వస్తాది అండి మాకు ఎందుకు రా నినే రేడీ చేస్తానండి దానికి
నాకు రా ఆరు రుచులు ఉంటాయని తెలుసు కాని నాకు రా దండి మా డాడీ
అవునా అంటే కనీసం ఏం ఏమేం టేస్ట్ ఉంటాయి తెలుసు తాసం మీకు
ఆ తెలుసు ఉప్పు తీపి వగరు కారం చేదు పులుపు
ఊ దాన్ని షడ్రురుచులు అంటారు అండి పులుపు తీపి ప్పు కారం పసుపు పసుపు కాదు ఒకేనా తీపి
పసుపు అనలేదు నేను కారం అం న్నాను పులుపు అన్న
ఓకే ఓకే మీ బొబ్బట్లు ఏంటండి
మామిడికాయలు మరి దొరుకుతున్నాయా వచ్చి కాసినయా ఈసారి
ఆ ఆ ఇం చూడాలండి తోటలకి వెళ్ళాలి ఇంక వెళ్ళలేదు ఇంకా టైం ఉంది కదా మీకు ఉంది కదా మాకే మాది మాకు విలేజ్ కాదండి, మాది సిటీ
మరీ
మేము కొనుక్కోవాలంతే ఇది తెలియదు కదా మాకు మార్కెట్ లో వచ్చాక తీసుకు కుంటాం మీకున్నాయానే తోటలు ఏమన్నా?
అట్లు ఉంటాయి కదా అక్కడ నుంచి తెచ్చుకుంటాం మేము
అవునా వాళ్లు ఇస్తారా మీరు ఏమన్నా తీయన్ తెంపేసుకుంటారా డైరెక్ట్
లేదు అడిగే తీసుకుంటాం వాళ్లకి గూడా కావాలే
ఇంకా ఆ రోజు బొబ్బట్లు చేస్తారు కదా మీరు మీకు వచ్చా
మాకు చాలా ఇష్టం అండి తినడం బాగా ఇష్టం నాకు. మీరు ఎందుకండి అవి తింటే హెల్త్ కి చాలా మంచిది.
హెల్త్‌కు మంచిది గనీ ఏవో ఇగ నాకు తినబుద్ది గాదు గాద ఇగ తినాలని ఒకటి తింటా ఇగ.
మీకు చేయడానికి వస్తదాండి హెల్ప్ చేస్తారా ఏమన్నా కొంచెం మీ మమ్మీకి.
ఆహ్ చేస్తాం కొంచెం
మీరు మ్యారిడా, అన్‌మ్యారిడా?
అన్‌మ్యారిడ్.
ఓకే ఓకే.
హ్మ్మ్ మా అమ్మ ఎవ్రీ ఇయర్ చేయదది. ది ఉగాది వస్ స్తనే చేస్తాది మా అక్కెమో చెయ్యద్. వచ్చు గదా చేయచ్చు గదా అని అంటే ఉంటది గానీ మమ్మీకె గుర్తు రాదు ఉగాది వస్తేనే చేస్తాది. లేకపోతే లేని లేదు ఆ సంవత్సరం మొత్తంలో.
తింటదండి, అప్పుడప్పుడూ.
తింటా ఇగా ఆ రోజు ఎట్లైన ఇగ.
మ్మ్మ్
మీకు బంధువులు వస్తారా? లేదంటే ఓన్లీ మీరే సెలబ్రేట్ చేసుకుంటారా?
ఆహ్ వస్తారు రిలేటివ్స్ వస్తరు మేం వస్తం బావుంటంది బా సెలబ్రేట్ చేస్కుంటాం మేము. ఇంకా అందరం కల్సి పచ్చగా తాం జేస్సాం హలో ఆహ్ ఈవినింగ్ టైం లేదా మా మార్నింగ్ టైం లేదా ఈవినింగ్ టైం కి టెంపుల్ కేళ్ళి అయ్యగారు పంచాంగశ్రవణం జేస్తారు గదా. అక్కడ వింటాం అంటే ఏ ఏ రాసులు వారికి ఏమేమ్ ముంటాయ్ అట్ల మీరు చేస్తారా అండి మీ సర్ జేస్తారా అండి మీ సిటీనా విలేజా అండి మీది.
మీ వాయి స్ బ్రేక్ అవుతుంది నాకు ఇనిపిం చ్చడం లేదు
హలో ఇనిపిస్తుందా
దగ్గర విను వినిపించడం లేదు
దగ్గరగానే ఉంది నా వాయిస్ నాకే వినిపిస్తుంది అబ్బ హలో మీ గొంతు సరి చేసుకోండి ఇంతకు ముందు చాలా మంచి క్లారిటీగ ఉండే.
అవునండి ఇప్పుడు మీ వాయిస్ నాక్ ఏం విన్ పించడం లేదు హలో. హలో
హలో
హలో హలో
వినిపిస్
వినిపిస్తుందా హ విని వినిపిస్ స్తుంది నా వాయిస్ వినిపిస్తుందా
నా వాయిస్
నా వాయిస్ నాకే వినిపిస్తుందండి
ఇంతకు ముందు చాలా క్లాార్టీగా ఉంది అక్కడికి వెళ్ళండి మీరు
అక్కడనే ఉన్నాను నేను అప్పటి నుండి దగ్గర పెట్టుకొని మా మాట్లాడుతున్నా ఇప్పుడు వినిపిస్తుందా
వినిపిస్తుంది కానీ నా వాస్
నా వాస్ నాకే వినిపిస్తుంది అవునా
ఆ
ఆ రోజు ఏమైనా ప్రత్యేకమైన వంటలు ఉంటాయా ఉగాది రోజు
ఆ అంటే అ నాన్ వెజ్ ఏమి ఉండదు
ఇల్లు శుభ్రం చేయడం అలంకరణ
ఆ చేస్తాం డెకరేషన్ చేస్తాం ఆ పూ పూజ చేసుకుంటాం ఇంకా నైవేద్యం పెడతాం బొబ్బట్లు నైవేద్యం పెడతాం ఇంకా ప్రసాదం అది
మరి ఉగాది పచ్చడి అదే విదంగా
అదే చేసి తిన విద పెట్టి తర్వాత మేమన్న తింటాం అది కంపల్సరీ మనం మన చేతిలో పోసుకున్నాక ఏమేమి వస్తాయో అన్న భుజించాలండి మనం తినాలా అంటే ఆ ఇగ చిన్నందు మమ్మి పయాను అంటే మేం ఏ చ్చినా స్వీకరిు కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఏ అచనా స్వీకరించాలన్నమాట
మా అమ్మీ వేప పువ్ వస్తే ఉంచేస్తుది
మ అమ్మయి గురికి ఏం చెప్తున్నామండి మీరు చెప్పండి ఫస్ట్ మీరు మీరు తింటారా
ఆ
ఆ అ అయ్యో
కుటుంబం స్నేహితులతో జరుపుకుంటారా
అవునండి
ఒకసారి ఎందుకు జరుపుకుంటారో తెలుసా మీకు దాని వెనుకున్న కథ సాంప్రదాయం ఏమన్నా ఐడియా ఉందా
అంటే కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది అంటే ప్రకృతిలో మార్పులు జరుగుతాయన్నమాట ఇప్పుడు ఆకురలు కాలం మళ్ళీ కొత్త చిగురు వస్తాయి కదా వసంత కోకెల్లా కూ కు అనీ పగుల్తయి అట్లా అన్నమాట ఇప్పుడు ప్ర మన వాతావరణం చేంజెస్ అయితాయి కదా కొత్త చిగురు వస్తాది అట్లన్నమాట ఆ స్వాగతం పలుకుతమన్నా నాకు ఇప్పుడు తెలుగు వాళ్ళకి కొత్త సంవత్సరం ఇంకా అవన్నీ తెలిడం ఆరోగ్యం కూడా బానే ఉంటుది అన్ని కష్టాలు సు కాలు మనం ఎదుర్కోవాలని అట్లా మీకేమైనా తెలిస్తే చెప్పండి నాకు కొంచెం
నాకంత ఐడియా లేదండి అందుకే నేను మిమ్మల్ని అడిగాను
అంటే దాదాపుగా అదే మీనింగ్ అయితే
హ
న్యూ ఇయర్ ఉంది దాంట్లో ఏ మార్పులు జరగవు ప్రకృతిలో మనం తాగి తందనాలు ఆడి ఆ చ్చికెనుమటాన్లు తీనీ తప్ప ఏం చేయదు అదే ఇప్పుడైతే కొత్త సంవత్సరం ప్రారంభవుదు ఇంకా ఈ ఇప్పుడు పరాభవ సంవత్సరం అనుకుంటా మేబి
హా అవునండి
హుం కొత్త సంవత్సరం నాంది పలుకుతూ మనం పాత ఏమ పాత సంవత్సరంలో ఉన్నాయి అన్ని వదిలేసి కొత్త సంవత్సరం కొత్తగా ప్రారంభించాలి ఆ కష్టాలు సుఖాలు దుఃఖాలు ఉంటాయి కదా అవన్నీ వదిలేసి మంచి ప్రశాంతంగా స్టార్ట్ చేయాలి మళ్ళీ కొత్త విజయం వైపు అడుగులు వేయాలి
అవునండి ఆ రోజు అందరూ రాశుల కోసం చూస్తారు కదా మీరు రాశుల్ని పాటిస్తారా అంటే నమ్ముతారా అవి
ఆ నమ్ముతామండి అదే అన్ని పంచా శ్రవణం అంటారు దాని అప్పుడు అడిగినా కదా అదే ఆ అలా చెప్తారు అన్నమాట అంటే ఇవిడ పరిహారాలు చెప్తే మనం చేసుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు అని
హా అవును ఇంకా ముగ్గులు వేసుకుంటారా మీరు హా చూస్తాము అండి
ఆ డెకరేషన్ చేస్తాద ఆ వేస్తామండి మీరు వేస్తారా
ఆ వేస్తాం కలర్లు రింపుతాం ముగ్గులేస్తాం ఆ రోజంతా
ఆహా
మరి తీసుకున్నారా కొత్త బట్టలు ఉగాదికి
కొత్త బట్టలు అంటే ఉంటేయి ఉన్నావే వేసుకుంటామండి ప్రత్యేకంగా ఏం కొనము దసరా పెద్ద పడ్నా కదా అప్పుడు తీసుకుంటాం దసరా, దివాళి అప్పుడు ఇగ ప్రత్యేకంగా అయితే సపరేట్ అ కొ తీసుకోవాలి మీరు తీసుకుంటారా అండి మీరు
ఆ మేము తీసుకున్నామండి
హ హా అట్లా ఆన్లైన్ షాపింగ్ గ ఆఫ్లైన్ హా
ఆన్లైనే అండి ఆన్లైన్ షాపింగే చేస్తాం మేము
ఆన్లైన్ షాపింగ్ అంటే ఇష్టమా మీకు
ఆ ఇష్టం అంటే ఇక నచ్చినవి ఉంటాయి కదా ఇక్కడ ఆన్లైన్ లో ఇక బయట అంటే బాగా రేట్లు ఉంటాయి నచ్చినవి కూడా ఉండవు
అడ్వాంటేజెస్ ఉంటే డి డిసఅడ్వాంటేజెస్ కూడా ఉంటాయి ఎలా అంట మనం బయటకి వెళ్తే షాప్కి వెళ్తే మనం ముట్టుకొని క్లాత్ చూసి క్లాత్ పరంగా చూసి కొనుక్కోవచ్చు కొన్ని కొన్ని ఆఫర్స్ ఉంటే కొన్ని ఉంటావు ఆన్లైన్ షాపింగ్ అంటే మనం ఉ కేయాటలాగ్ బాగుంటది ఆ చూడ అట్రాక్ట్ అవుతాం ఒకసారి ఫేక్ రావచ్చు అంటే దానికి డ్యామేజ్ రావచ్చు
అవును కొన్నిసార్లు అట్లా కూడా అయితది
ఉ నాకు ప
అ
మీరు ఎక్కువ ఆన్లైన్ తీసుకుంటారా అట్లా అయితే బాగుంటాయా మరి మీ క్వాలిటీ బట్టి అవన్నీ
ఆ అప్పుడప్పుడు ఇక కొంచెం ఫాల్ట్ అవుతుది కానీ ఇక మంచిగానే వస్తాయి అప్పుడప్పుడు
ఉ పర్లేదా ఓకేలా కొడొచ్చా నేను ఎప్పుడు కొనలేదు కొంటా అనుకుంటా బట్ కొనలేదు
ఒకసారి కొని చూడండి అంటే మీకు తెలుస్తది కదా ఎట్లా వస్తాంది ఏంటి ఇది మళ్ళ ఒకసారి కొనాల వద్దా అని తెలుస్తది కదా ఒక సారి కొని చూస్తే
ఓకే అండి ట్రై చేద్దాం ఓకే మరి ఓకేనా బాయ్ గుడ్ నైట్ ఓకే